ఆ.
హాయ్ అండి.
హాయ్ బాగున్నారా అండి.
ఆ బాగున్నా మీరు బాగున్నార.
ఆ నేను బాగున్నా ఏం చేస్తున్నారు.
ఏం లేదు ఖాళీగా కూర్చొని ఉన్నాం మీరు.
నేను కూడా కాలీగనే కుర్చ్. ర్చోనున్న ఇప్పుడు సాయంత్రం గదా. అందుకే కొం. జామ్ ఇంట్లో పనులు.
ఓకే ఓకే.
టీ తాగిర్రా.
ఆ ఇంకా లేదు అన్నం తినాలీ.
ఆ ఆ తిన్నాం మేం టీ తాగుత్. న్నాం గూడా ఇప్పుడు సాయంత్రం గదా.
అవును.
ఏదో ఒకటి. ఏం జేషిర్రు ఇవాళ్ళంతా. పొద్దునుంచి మరి.
ఈ రోజు ఐతే ఆ తహారీ చేసేయ మమ్మీ మార్నింగే జేసింది. ఒక్క పొద్దులు నడుస్తూ. తున్నీ గదా.
అవును రోజూ అలగదా ఆ.
తింనదే తినాలి ఇగ ఇప్పుడు మార్నింగ్ అదే ఉండి. చూడాలి.
రివ్వాళ.
లేదు లేదు కొంచెం హెల్త్ ఇష్యూ.
ఓకే ఓకే ఇంకా. ఇంట్లో అందరు బావున్నారా మరి.
అందరు బావున్నరు మీ ఇంట్లో అందరు బాన్
అందరు బావున్నా మి మ
ఇంక ఏం చేస్సున్నారు ఏం తిన్నరు.
ఏం దిన్ లే పొద్దునా, చపాతి టిఫిన్ కి మధ్యాన్నము. పులిహోరా
ఓకే ఒ
ఆ బాబున్నాడు కదా. తనకొస్ సం అని కొంచెం ఇగ వా తను తినేటివే జెయ్యాలి.
అవును ఇన చిన్న పిల్లల్ల్ లు హు హుం
ఇంకా బిర్యానీ తిన్లేదా
బిర్యాని ఇగ నేను బిర్యానీ తిన్లే, తిన్నద్దు నేన్ బిర్యానీ
అ మ్మ్
ఉ జెండి‌స్ అయింది కద.
ఆ
ఇ తినద్దు. నాన్ వెజ్జ్
వెళ్తే ఓకేనా మరి
ఇప్పుడు ఓకే సిక్స్ మంస్స్ వరకి ఎగ్గ్, చికెన్ లేదు ఇగ
అం వ ఎప్పుడు రంజాన్. ఉన్నర మరి ఎ ప్పుడైన ఒక్క పొద్దులు ఉన్నారా స్టార్టింగ్ నుంచి
లేదు ఇగ నేను స్టార్టింగ్ నుంచే లేను మమ్మీ ఉంది ఇంట్లో ఒకటి, హ్మ్ం ఇంకా అక్కడ ఎట్ల జరు తిది
ఉహ అంతేం జరగదు పల్లెటూరు గదా.
ఉమ్
మాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు అంత ముస్లిం వాళ్ళు అందరు తెలుగు వాళ్ళే మొత్తం
అయ్యో
ఆ ఒక్కరు మాత్రం థెల్సు, ఇక వాళ్ళు పంపిసస్సరు ఇగ మాకు బిర్యానీ, ఆ సేమియా కీరు పండగ రోజు దిస్ కొనొస్ తరంతే
అవునా బాగుంటదా మరి
ఆ బాగుంటేది బాగుంటది తిం టంగద టేస్ట్ కూడా బాగుంటది
ఓకే
అంతే బా ఆ రంజాన్ రోజు బక్రీద్ రోజు
అవును ఎక్కువ అంటే రంజాన్ కి బాగా స్పెషల్
ఆ అక్కడ అయితే చాలా మంది ఉన్నారు ము స్లిమ్స్ మంచిగా ఇంటి పక్కన, ఇంటి ముందు ఇక్కడ అంతె క్కువలేరెవరు కూడా పల్లెటూర్లలా
అవును అదైతే ఉంది ఇంకా అక్కడ ఎ క్కువ అంటే ఇది బాగా ఇన్ని ఇది ఉందివి కదా పండుగ ఉగాదియా
ఆ ఉగాది ఉగాది ఇది ఉంది నైన్టీన్త్ కు ఉంది ఆ చేస్తారు ఉగాది పచ్చడా మా స్వీట్ కారము పులుపు మ్యాంగో అన్నీ వేశి పులిహోర ఎస్తారు మామిడిగాయ పులిహోర తినేవాళ్ళు స్వీట్ ఆ బూరలు, బూరెలు, భక్ష్యాలు అని అంటారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా పేరు మేము భక్ష్యాలు ఇం కా బూరలు అంటాం చేస్తారు అవి కూడా చేస్త స్తారాన్ని ఈ ఇక్కడ ఊగాది రా శ్రీరామనవమి అట్లా చేస్తారు.
అవును ఇది మీరు అది బాగా యేస్తరు రొట్టి పూరన్ పయి
ఆ అదే పూర్ణమే పూర్ణమప్పాలు వాటిని ఏమంటారు భక్ష్యలు అంటారు
అవునా అది బాగుంటది నాకు బాగా ఇష్టం అది
ఓకే దండి మరి
వస్తాం
ఇంకా
ఇంకా చెప్పాలి ఏం చేస్తున్నారు
ఇక ఏం లేదు ఇప్పుడే బాబు స్కూల్ పోయి వచ్చిండు ఇక తనకు కొంచెము ఫ్రెష్ చేపిచ్చి తినిపిచ్చి హోమ్ వర్క్స్ రాపివాలి
అవును మీరు వెళ్ళలేదా స్కూల్ కి
ఆ వెళ్ళిన వెళ్ళ వచ్చినా నేను ముందే వచ్చేస్తా
అవునా మీస్ స్కూల్ నే బాబు
ఆ అవును
ఇద్దరు ఒక్కటే కాడ
ఒక్కటే దగ్గర కానీ తన టైమింగ్స్ నా టైమింగ్స్ చేంజ్ ఉంటాయి అట్లాని
అవును ఇంక మీరు తొందరకి వెళ్తారు తను కొంచెం ఒక హఫనోవర్ లేట్ కావచ్చుకదా
ఆ హ ఓక థర్టీ మినిట్స్ లేట్ వస్తాడు నేను ముందే వచ్చేస్తా నేను వచ్చే లోపు వచ్చేస్తాడు
అవును అక్కడ సెంటర్ పడతాదా ఎస్ ఎస్ సి
ఆ ఉంది కదా ఈ ఫోర్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇలా ఇక్కడ జడ్పి స్కూల్ ఉం ఇ గౌటు కాలేజ్ ఉంది
అవును
సెంటర్ లు
అవునా పడ్డదా మీకు మరి ఎగ్జామ్ లో సెంటర్ ఈ టీచరింగ్
ఆ బానే ఉంది అవి ఇగ పెద్ద పిల్లలై ఎగ్జామ్స్ కదా వాళ్ళు చూసుకుంట్రర్
అవునా
ఆ
ఉ ఇంకా ఈవినింగ్ ఏంటిది మరి నైటు
ఇవాలా అంటే మేము నాన్ వెజ్ తినము ఓన్లీ వెజ్జే ఇంట్లో చెయ్యాలి ఇక్కడ మళ్ ఈ మండే మార్కెట్ కూడా
అవునా
ఆ మళ్ళీ మార్కెట్ చెయ్యాలి
ఊ వెళ్తున్నారా మరి మార్కెట్
ఆ ఇది ఇప్పుడు ఏమంటే కొంచెం సేపు అయినంక బాబుని తీసుకొని కొంచెం ఎండ తక్కువ అయినంక బయటికి ఎల్లాడా
అవును అమ్మా ఎండ బాగా కొడుతుంది బయట డ బాగుంది ఎండ ఇప్పటి నుంచి బాగుంది మే లో ఏమైతదో
ఇంకా ఎక్కువ ఎండలు ఉంటాయి సరే మరి ఆ
హ ఓకే
హ ఓకే బాయ్
ఓకే